ఆ బాగున్నారండి
బాగున్నం అండి
సి తిన్నారా ఆ బాగా ఉన్నాయండి తిన్నారా ఆ
మీరు తిన్నారా మేము తిన్నాము
తన్లేదండి చేస్తున్నా ఇప్పుడే
ఇప్పుడు వేస్తున్నారా
ఆ మా ఆయన బయటికి వెళ్ళిండు మా ఆయన వచ్చేలోపలో చేస్తా అ వేడి వేడి తింటామండి
ఓ సరే అరే మేము ఇంకా బయట ఉండడికి మాకు వాళ్ళు పెట్టిన సమయంలో తినాలి కాబట్టి
అవును వేడుగు ఉండారని అని అప్పటికప్పుడు వ ఇ ముందు చేస్తారు ఆ ఇంకా అండి
ఇంకా ఏం చూస్తూ ఇస్తున్నారు ఇప్పుడు వంట చేస్తున్నారా
టిఫిన్ చెయ్యాలండి
ఓ ఏం టిఫిన్ చేస్తున్నరు
సేమియా ఉప్మా చేస్తు
ఆ ఈరోజు పొద్దున్న మాకు కూడా సేమియా ముందు పెట్టిరంటా
అవునా మాకున్నాయి తువేక్ ఎక్కువ చేస్తా నైట్ చేస్తా ఉదయం చేస్తా ఉదయమో దోశలు చేసినా
ఆ
ఇప్పుడు సేమియా ఉప్ ఉప్మా చేస్తా కొంచెం అన్నం కొంచెం సేమియా ఉప్మా పెట్టుకుంటారు
హాహ్ హ
ఆ ఇంకా అండి
ఇంకేం చేస్తారండి ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు జాబ్ ఉద్యోగం చేస్త స్తున్నారండి
ఆహా జాబు లా ఇక్కడ ఎవరున్ న్నారండి కనుక్కోవాలండి నాకు తెలువదు అడుగుతా మా అమ్మాయికి చెప్తా మా అమ్మాయి కనుక్కుంటదండి నాకు తెలవదు
ఓహో
ఆ యాదిగుట్ట వ స్తారండి రేపు మేము పోతున్నాం
ఓ మాకు ఎల్లుండి పరీక్ష ఉందండి
ఎల్లుండి పరీక్ష ఉన్నదా
ఆ
చదువుకుట్టుర్రా అయిపోయాక పోదామా మా అమ్మాయికి ఎల్లుండి అయిపోయాక పోదాం అన్నది
ఆహా అంటే ఎల్లుండి సాయంత్రం అయిపోతది లేట్
ఆ శుక్రవారం శనివారం అట్టబోదాం అండి
ఓ ఉమ్
మంచి జు ఆ, ఫ్యామలీతో బోస్సు సింగ మామ్మాయ్ ఎత్తద్ పోదాం అంటే అట్ట మామ్మాయి అంటుంది పోదాం మమ్మీ ఏ అంటే సరే పోదాంలే అన్నా
ఆ ఎట్ల ఎమన్నా బస్సుకే వస్త్ స్సర
బస్కే పోతాం అండి, మాకు బస్సు ఉంటది, రైలుంటది.
ఆహా
ఆ రైలుకు పోతాం ఎక్కువ
ఒఓ
వచ్చప్పుడు బస్సు పో వస్సాం ఎట్టుంటే అట్ట
ఓహో
బావుంటది ఆడబ్ ఆ
అమ్మాయ్ తిన్నదా
ఇన్ లేదండి బయటి పొయింది.
ఆహా
ఉ దామోస్సది వాళ్ళ నాన్నగారు యార్కో దీసుకొంబియిండండి.
ఓ
ఉ
మీ అమ్మాయి ఏం పెళ్ళైంద మీ అమ్మయికి
మా అమ్మాయి పెళ్లి కాలేదండి, జాబ్ జుసుకుంటుంది.
జాబ్ జుస్కుంటుందా
ఆ ఇంకొక నే అదే ఇంకా టైమ్ ఉన్నది ఇంగామె ఎప్పు బయట పడతదొ
చేసే యండి ఈ ఏమ్ ఆమెకి ఎన్ని సంవస్రాలు ఉంటయో.
మా అమ్మాయికి ఇప్పుడు వద్దంట రొండే ల్లేక చేసుకోదంట
ఆ వాళ్ళ దోస్తులందరూ ఎస్కుంటున్నారేమో గదా
ఇంగేమ్ ఆమ చెప్పట్లేదండి. చెప్పడ్ ఆ చెప్పదు ఎ ఎప్పురో ఒకసారి చెప్తానండి.
ఆ హా
ఇంకా అండి
ఇంకా
ఏం లేదండి చెప్పాలి ఆ ఏం తిన్నావు అన్నావా టిఫినా అండి.
అన్నమే తిన్నానండి అంటే మాకు టిఫిన్ పెడతారు గానీ
నైట్ బెట్టారు నైట్ ఎక్కువ బెట్టరు
ఆ రోటీ పెడతారు గానీ ఇంకా ఈ రోజు పెట్టలేదు మరి
ఇయ బెస్టద హుమ్ హ ఆ
ఇంకే మీరు మీరేమంట చేస్తున్నారు ఏం ఓకే సేమ్ ఉప్మా అన్నార
పప్పు చేసాండి పప్పు లో గుమ్మడి కై ఒడిలు ఏయించుకొని తింటాం
ఓ గుమ్మడికాయ వడియాల అంటే ఎట్లా చేస్తారు ఎండబడతారా
ఆ ఎండబెట్కి గారెలాగా రుబ్బిస్సా రబ్బిచిర్రు ఎండ బేడతా రెండు రోజులు ఎండ ట్టక లేస్ అంతే అయ్యే
ఆ అప్పుడు వాడా వు వి
ఆ ఇల్లా లా గోలి యేలి
ఓహో
ఉత్తగాయయన దినసు పత్ చ్చికారం నువ్వులు అన్నీ అల్లనే క్షి రుబ్బిస్సం గుమ్మటికాయా గీట్ కారీ సన్నగా సొర్ గీకాలి కాలి ఉమ్ బా తది
మాకు పంపిస్తారా మరి
ఆ పంపిస్తం రా రాదండీ మీరే రాండి ఇందు ఓ పూట్
ఆ అవునూ
మా
వస్తమ్
ఊ ఎప్పుడొస్తరు మీరెప్పుడొస్తా అంటే అప్పుడె రెడీ ఉంటయ్ మా ఇంట్ల ఎప్పుడంటే అప్పుడు ఉంటయ్ బొంబా ఎండాకాలమే ఉత్తప్పుడ్ దా ఎండవ్ అయ్యి ఉత్తప్పుడు అస్ ఆ ఆ పా పోయిన్ సారీ యండీ ఈసారి ఇంక బెట్ ట్లేదూ
ఆహ
పోయిన ఎండాకాలం బెట్టినయి ఇప్పుడు ఆకస్సెయ్ మాకూ అచ్చం అయ్యే దినవుగా అచ్చం అయగావుగా అప్పడాలే స్ కుట్టం వడియాలు బీయ్యప్రో బా బియ్యం ఎండ బోషీ బియ్యం ప్రవ్వ చేసుకోనీ కార్ సుట్లు లాగా చేస్ దాండీ
ఆహ
కవర్ల మీద కార్ సుట్లు పిండుతం గిద్దలల్ల పెట్టుకొని
ఉక్మ రవ్వతో
ఉహు మేము బొంబై రవ్వ జెయ్యం ఇయ్యే బియ్యపు రవ్వయి సగ్గుబియ్యం వడియాలు
ఆహ
ఊ
వర్షం బడిందా ఇప్పుడు మీకు
ఉం లైట్గా ఒస్తుంది అందుకే
ఇక్కడ ఫుల్ రెండు గంటలు బడింది ఆ రెండు గంటల నుండి కంటిన్యూ బడింది ఇప్పుడే ఆగిపోయింది
కాడ లేదు గాలిదుమ్ము ఒస్తుంది అప్పుడప్పుడు
ఆహ
ఊ
అయి పోయినయ్ డోర్లు అంతా వాటర్ అయిపోయినయ్ బైట
అవునా ఆహ ఎక్ చూసుకోలేదా ఇంతసేపు
ఆహా ఇప్పుడు బయటకి వచ్చి తలుపు తీస్తే మొత్తం నీళ్లే ఉన్నాయి బయట
నీళ్లు ఉన్నాయా ఉహు తలుపులు ఎసుకోవాలి కిక్కి తలుపు పులేస్కుట్ రావాయి
వేసుకోలేదు అప్పుడు కరెంట్ పోయిందని వాట్ అంటే ఆ నీళ్లన్నీ బ్యాగ్ జిల్లి పైనే
అవునా బ్యాగ్ అంతా దడిచిపోయిందా అండి పాపం పైసలు తడిచినాయా అండి
పైసలు దడవలేవు ఓన్లీ బ అంటే బ్యాగ్ ఒకటే బయట దడిస్తుంది
ఆహా అలాయనా పైసలు పెట్టుకుంటారుగా మీరూ అందుకే అన్న తాడిషేమోనాని
పైసలు బయట ఎవరు బేడుతున్నార్ ఆంటీ మొత్తం
అంటే అయితే చిల్లర ఒక ఇరవై పదన్న ఉండాలి చేతిలో ఆ టైమ్ కి ఆ ఏమన్నా నాకు చిల్ల పైసల్ లేం భయతికెల్లం అది వెళ్తా ఇది వెళ్తా ఫోన్ లె ఎక్కు కువాడం తక్కువ
మేం మొత్తం ఫోన్ లోనే వాడతాం ఆంటీ బయట అసలు ఒక రెండు రూ పళ్ళు కూడా దొరకవేమో
అవునా మా కాడికి రండి నీకెంత చిల్లర అంతిస్త పది పది బిల్లలు షాపులు మిల్లులో తె తెస్తాడు అప్పుడప్పుడు చిల్లర డబ్బాలలో లేసు ఆ మాఅమ్మాయికి గుడి ఉన్నది చిన్నప్పుడు గుడి అల్లా వేసుకుంటాం బ్యాంక్ ఊ చిన్నప్పుడు ప్పించింది ఇంకా ఉన్నది మాది. అన్నున్నాయి మా అమ్మాయి బొమ్మలు అన్నున్నాయి ఆంట్లా దాస్ పెట్టుకుంటామండి. ఉ నయలువ్వ అండి చిన్నప్పుడ
ఉన్నాయి. చిన్నప్పటి ఫోటోల నుండి అ
పోటోలు ఉన్నాయండి మా ఎక్కు ఉన్నాయి పూటోలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి.
ఆ ఫస్ట్ ఆ ఫస్ట్ పుట్టిన రోజు అవన్నీ ఫోటోలు బొమ్మలు అప్పటి అన్ని కదా పెట్టారు. మాకు ఇంకా స్కూల్లో ఇచ్చే ఐడి కార్డులు ఉంటాయి కదా. అవి కూడా అన్ని దాప పెట్టిరు మా ఇంట్లా అవన్నీ ఉన్నాయి. ఇంకా మేము గుర్తిపులను
ఊ ఉహు చెప్పాలండి ఏం లేదు?
అ రోజు బయటికెళ్ళి వచ్చింది, మొత్తం తడిచిపోయి వచ్చిందండి.
అవునా ఆహా వర్షం వచ్చిందా మా కాడ మొన్న నైట్ బ పెద్దవాన వచ్చింది మావిడికాయలు బాగ పడ్డాయి మాకు. కాడ మీకు కాడ పడలేదా?
ఆ పడ్డాయి మా ఇంటి ముందర చెట్లు ఉండే పడ్డాయి. అ ఏంటి కొంచెం చిన్న కా మామిడికాయ కారం కూడా పె
అవునా మాకు మావిడికాయలంటే ఎంత ఇష్టమొ.
ఏం చేస్తారా అంటే మీరు మామిడి కాయ తోనీ
ప పచ్చడి చేస్తాం ఎ ఎండబెట్టి పప్పులలా వేసుకో
ఆ ఎండ పెడతారా మీరు
ఆ ఆవాల పచ్చడేసామండి
పులిహోరాలు
పులిహోర తక్కు హ్మ్ ఇంకా ఆ వేయలేదండి
అ
ఇంకా
ఇంకేం చెప్పలి
అదే హ్మ్ ఆ రండి
ఆ మీరు వంట అయి అయిపోతుందా
ఆ ఆ వంట్ వన్ట అయిపోయింది నీతో మాట్లాడిన పొయ్యిమీద అయిపోయింది ఇప్పుడే
అయిపోయిందా కూతురింకా రాలేదా ఇంకా
అవునా ఇంకా వచ్చే టైం అయిందాని
ఆహా
హ్మ్ మా అమ్మాయోళ్ళు బయటికి పోయిరు వస్తారని చేర్చిన్
సరే అండి మరి
సరే అండి ఉంటా అండి